హలొ
అలో
ఇనవడుతందా
ఆ ఆ
ఆ
ఎంజేతాళ్లు
ఇగో పచ్చడి చెత్తాన్న పచ్చమిరపకాయాల పచ్చడి టమాట ఎసి
ఆ
సౌండ్ గానియ్యకు
ట ఆ
దమ్మా ఇగేమ్ తినదాయా ఏం తినదాయా ఏం జేయాలని
టమాటా పచ్చడా పెట్టిలా
టమాట పచ్చడా ఉడకబెట్టి పెట్టినా కాదు ఇంట్లో వరకు
ఎట్ల బెట్టుడు ఉడుకబెట్టి అంటే పోపుకేతన్నవా
ఉడకబెట్టి అంటే ఫస్ట్ టమాటాలు కట్ జేసి చింతపండు ఏసి ఉడుకబెట్టాలె
ఆ
ఉడకబెట్టినంక మొత్తం దగ్గరికయినంకా మంచిగా పప్పు రుబ్బేదాంతొ గట్టిగా రుబ్బేసి
ఉమ్
ఇగ దాంట్ల ఇంత కొంచమంతా అది ధన్యాలపొడి ఉంటది చూడు మన ధన్యాల మెంతులపొడి
ఆ
ఆ దానాల మెంతుల పొడి ఎషీ కలిపి పోబెట్టుకుంటే అయిపోతది ఏమున్నది మస్తుంటది తెలుసా చాపల చాపల పచ్చడి ఉన్నట్టు ఉంటది
ఉమ్ అదే నేనె తెల్ తే చెప్ నేన ఎట్ట చేత్త తెలుసా
ఆ
అవి ఉడకబెట్టిన తర్వాత ఈ కారం వేసి వెల్లిపాయజిలికరేసి రుబ్బుతాన రుబ్బినంక మళ్ళా పోపుకేత్త
ఆ
అట్ల కూడా మంచిగనే ఉంటది
చింతపండెయ్యవా ఇగ
పచ్చడ నువ్వు కలిపి పెడతావా ఎట్లా పెడతావ్
మాడకాయపచ్చడా ఇగ ముక్కలు కట్ చేేసి అందరు పెట్టినట్టే పెడతా ఉప్పు కారం కలిపి పోబ్ పెడుతా మసాలాలు ఎసి
ఉమ్
గంతే ఈసారి పెట్టావా పచ్చడ మరి పెడుతావా మామీడికాయ్ పచ్చడ
ఈ సారామ్మ అమ్మోల్ల చెట్టుకు కాత్తే పెడుత
హ్మ్
నే ఎప్పుడైనా వాళ్ళ ఆ మా అమ్మెల్ల చెట్టుకూ పట్టుకొనే అత్తా వాళ్ళు వెట్టుకున్నంక ఒకసారైతే మా అమ్మ మా తమ్ముడు ఉన్నప్పుడు అన్ని కోసి ఒకటేసారి పెట్టి మనషికింత పంపింది
కోతుల్లెవ్వా మరి
కోతులు అట్సైడ్ ఏం లెవ్వు మనకాన్నే ఫుల్లు కోతులు ఇగ మాడికాయలు దెంపితే ఇగ మనిష్ మనషకిన్ని ఇత్తది మా చెల్లెకిన్ని పంపుతది ఇంగ వీల్లకిన్నీ కళ్యాణి ఆళ్ళు పెడుతరు గదా కొమ్రక్కకిన్ని కా వాళ్ళకిన్ని అన్నీ పెద పుల్లగనే ఉంటాయి
పుల్లటియే బెట్టుకోవాలే పచ్చడ
ఉమ్ పుల్లటియే మా యారాలు గుడా ఏ గింతగానం బా చాన వక్కలయినెయ్ ఐదు కిలోలో నాలుగు కిలోలయ నెయ్ ఐతే నేన్ నాలుగ్ కిలోలు పెట్టినా ఈమేకు కిలిచ్చినా
ఉమ్
కల్పిపెట్టింది
ఆ
ఇగ నిన్న నాబిడ్డకు మాడికాయ్ పచ్చడ కావాలంటే తెచ్చినా ఇగ
మాడికాయ్ పచ్చడ పెట్టిందేనా లేకుంటే కొన్నదా
పెట్టిందే
గిప్పుడేడ పెట్టింది మరి
అప్పుడు నేను వక్కలు వెట్టినయి వాళ్ళకూ రొండూ వ్య్ కే కిలనర వెట్టిన అనుకో వక్కలు
ఉమ్
అవి కల్పి పెట్టింది కలిపి పెడితే ఎప్పుడు పోప్ కెసుకుంటే అప్పుడు దీసి పోప్ కేేస్కుంటే
ఆ నేనట్లనే చెత్తా కాకపోతే ఇసారి తొందరగ్ అయిపోయింది ప్రిన్సికి హాస్టల్ వంపడానికి దానికి దీనికి కయిపోయింది ఇగ
ఆ
ఈసారి గుడా పచ్చడ మంచిగానే ఎక్కువనే పెట్
ఎక్కువనే పెట్టినా గానీ నా బిడ్డ చానా పచ్చడా ఒకసార్ రొండు సార్ల ఆమకు పంపిన ఉన్నంతసేపు తిన్నది అల్ల గింతంత ఉండే ఇ గ మ అల్ల డాడిని కొన్కరా పచ్చడ అంటాంది అంటే ఇగ అంతల్నే అక్క కడిగివోయ్ తెత్తే తిన్నది
ఉహ్మ్ పెరుగు తేవాలే అంటే ఎవ్వలు దెచ్చెటోళ్ళు లేరు
అన్నకు జెప్పకపోయినవ్
ఏ చెప్పిన
ఆ
చెప్తే నాక్ లేట్ అయితది అన్నాడు
ఉమ్
ఏమ్మో ఇగ ఓ ప్యాకెటన్నా తెచ్చుకొని తిన్రా అన్నా కానీ మళ్ళీ ఏటో పోయిండుగా
ఐనా గానట్నా పెరుగు
బట్టలు ఎండేత్తే కోతులు తెల్లారే వరగు ఆగం జే తానయ్ ఇగ సాయంత్రం అయితేనే వీలైంది సాయంత్రం పిండిన ఇగ ఏ క్లిప్పులు పెడుతా ఏమన్నా గానీ ఇగ ఏ వాసనాత్తయ్
మరెట్లా జేత్తవ్
పే మంచి సర్ఫే మంచి కాస్ట్లీ సర్ఫ్ వాడతాన టైడు టైడు సర్ఫ్ వాడతానా సర్ఫెక్సెల్ సబ్బు వాడతానా
ఆ
ఎందుకంటే కంఫర్ట్ ఏయకుండా ఇగ ఊకెనే అక్కల్ ముక్కలు పిండుకున్నా గాని మంచి స్మెల్ ఒత్తది అన్నట్టు గట్ల ఈ అక్కల్ ముక్కలు ఎందుకు పిండుతాం గానీ
అయినా ఏమన్నా మాసిపోతాయ ఒక్క రోజు కట్టుగున్నయే గదా
ఆ బట్టలు ఇగ కొంచెం మంచిగా వాసన రావడం కోసం
ఇగా అన్నయ్య అంటే అన్నా సిమెంట్ లో బొర్రుతాడు గావట్టి అన్నయ్య బానే మాత్తయ్ గదా
ఏ అయనేడ బొర్రుతాడు తీ
హ్మ్
ఒరులే
ఆ
పెద్దమ్మాయే బాగా స్మెల్ వొత్తనయ్ అసలు
ఆ
బాగా సర్పు సబ్బు ఇరగబెట్టి పిండతన్నా
మేపు ఒక్క రోజు పిండగపోతే బొచ్చెడు బట్టలు ఐత
తే రెండు రోజులు పిండలే నేను పిండకపోతే ఫుల్ అయినాయి దెలుసా.
మీరు తళ్ళైదుగురూ పెద్దమ్మ.
ఫుల్ అయినయ్ అసలు ఇగ మస్ ఏ పిండిన ఇగ నడుం పోతాంది.
ఇంగాదే ఓపికతోని మంచినే చేసుకుంటావ్.
ఏ చేసుకున్నా గాని
లావణ్య ఎందుకు ఫోన్ జేసినావని ఫోన్ చేసినా గదు
ఆ ఏమంటాన్
ఫోన్ జేత్తే పైసలు గొట్టినా అని చెప్పు అని చేసినా అని అంటాంది.
కండ్లు కనవడలేవటన నాకు
అయితే అది చూసుకుంటది కదా ఇగ దానికి చొప్పుడు ఎందుకు అని నేను అన్నా
ఆ
ఏందక్కా గిట్ల పైసలు నమ్ముదు నమ్ అమ్మదా అదా అనీ అంటాంది.
హ్మ్
నమ్ముడానేది కాదు గాని గిన్ని రోజులు అయ్యే కదా మరి చిట్టి రోజే కట్టుడు.
ఓమ్ కోసమే గదా.
ఆహ్.
ఆ ఎంత అవసరం ఉన్నదో అనుకోవాలే
వా వి శ్రవంతి విజయకు ఫోన్ చేసి విజయా కాన్ఫిడెంట్ గలిపీ గ్రూప్ అప్పుల మాట్లాడుడు అంత అవసరమా అంటాది.
నేను కాదు చేసింది ఆమె చేసింది నేను వట్టిగా. ఇండివిజువల్ గా గ్రూప్ ల మెసేజ్ పెట్టిన అంతే.
తోన్ చెప్తానే కదా ఆ విజయ చేసింది.
గ్రూప్ ల మెసేజ్ కళ్లు దొబ్బినయంటాన.
అని అంటుంది అంతే అయింది అయిపోయింది ఓదిలై అని నేను అన్నా.
కాదు గ్రూప్ ల మెసేజ్ పెడితే కళ్లు దోభినై అట్నా. నేను పెట్టింది చూసే ఆమె ఫోన్ చేసింది.
అయితే నేను అంతా మాట అయితే నాకు తెలివన్నట్టు నేను అన్నా కదా మీరు అంత మాట్. మాట్లాడుకున్నార అని నేను అన్న.
ఆహ్.
నేను గ్రూప్ల లేను కదా మీరు అంతా మాట్లాడుకున్నారా అని అంటే. ఓ గ్రూప్ కాల్ చేసింది విజయ అంటంది కదా. ఆహ్ డబ్బులు ఇరవై తారీకు దాటింది కదా అప్పుడే కట్టాలే కదరా గిన్ని రోజులా. అయితదా అంటాంది. ఫోన్ పేల లేకనే కదా అక్క నేనూ మళ్ళా చే. డబ్బులు అన్లేసుకొని ఫోన్పే కోడుదాం అనుకున్నా. అంటంది.
హ్ హ్ ఉమ్.
నిన్ను కాదు శోభా నేను అనేది ఇయ్యానోలను అంటానా అని విజయ అన్నదాట.
కాదు ఇగో. నువ్వు. పోయిన అసల్ ఆమె నాకు ఫోన్ చేసింది అందరు గ్రూప్ కాలంటే గ్రూప్ అందరు ఫోన్ చేసింది ఎత్తిన నేను. మనలో సుమా ఉన్నది ఇంకెఎవరెవరో ఉన్నారు ఆహ్ పిన్ని అన్. అంటే అందరూ ఇచీన్రారా అన్ అంటే పళ్ళన్న పేర్లు అంటే. ఆహ్ అక్క ఇంతకుముందే పంపించింది ఆ లావణ్య ఇవలేదని చెప్పినానేనే.
లావణ్య ఇయాలేదాటా అంటే. ఉమ్ నేను కా. ఆహ్ అసలూ. అసలు ఏం అని అంటంది. అంటే మరి చిట్టి అంటే గట్లే ఉంటదని నేను అన్నా.
అంతే మరి అట్లనే ఉంటది కదా.
ఆహ్ చిట్ అంటే మరి ఘాట్నే ఉంటది. అన్నిలైట్ తిసుకోవాలే అదే అంటే. అమ్మో అసలు మన కులపోల దాట్లనే చిట్టిలావి ఉండద్.
ఉమ్ సైడుగా మన పనవుతుంది తలకాయనొప్పి అయితాంది.
అసలు ఉండానన్న గానీ ఆహ్ ఆ పిన్నే ఉండు రా ఉండూ. అని అన్నది. అంటా ఇప్పుడు ఏమైంది తీయరాదూ ఏమన్నా కొంపల్ అంటూకపోయినయ్య అన్న.
ఉమ్.
ఆహ్ కాదాక్క లావణ్య ఎయ్యలే లావణ్య ఎయ్యలేదంటే. గ్రూప్ కాల్ మాట్లాడ్తే ఎట్లుంటది అక్క అంటాం
మ్
యే గవన్ని పట్టికుంటార తీ అన్ నేనన్న.
ఆహ్.
సరే ఆహ్.
నేనా పే.